హలో
హలో
ఆ ఏం చేస్తున్నావు
ఆ నేనా ఏం లేదు ఇగ చేతిలో ఫోన్ ఉంది కదా ఏదో ఒకటి చూస్తూ ఉంటా అంతే
ఉమ్ అయితే ఖాళీగానే ఉన్నావ అన్నమాట
ఖాళీ అనే ఉన్నా మరి నువ్వు
మ్ కాళీగానే ఉన్నాను అంటే నార్మల్గా అడుగుదామని చేశాను నీకు ఈ పుస్తకాలు అలాంటివి ఏమైనా చదివే అలవాటు ఉందా
ఆ పుస్తకాలు అంటే అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను
టే ఏదైనా పుస్తకం ఇది బాగా నచ్చి దీని వల్ల మన లైఫ్ లో చేంజెస్ అట్లా వచ్చినాయ ఐతే ఏదన్న అన్పిచిందా
ఆ మంచి పుస్తకాలు అంటే నేను ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు మా అన్నయ్య దగ్గర తీసుకొని ఒక పుస్తకందివాను ఆ వ్యక్తి గురించి స్వామి వివేకానంద అందరి తెలిసి ఉంటది కదా
ఆ స్వామి వివేకానంద్ అవును తెలుసు అందరికిీ
ఆయన బుక్ చదివాను అన్నమాట నాకుది చాలా నచ్చింది యాక్చువల్ గా ఒక్కసారి స్టార్ట్ చేశాను అంటే అది అయిపోయ వరకు కూడా నేను వదలేదు చూద్దనే ఉన్నాను ఎంతసైపు అవుతున్నా అని తెలిదు అది అయిపో చెప్పేదాకా చదువుతానే ఉన్నా
అంటే ఆ పుస్తకం చదవడం వల్ల మీ లైఫ్ లో ఏవైనా కొన్ని చేంజెస్ అలాంటివి ఏవైనా జరిగాయా
ఆ చేంజెస్ అంటే మంచి మంచి ఆలోచనలు నేను అప్పుడే నేర్చుకోగలిగాను ఒక మనిషి ఎంత మంచి ఉండొచ్చు ఎంత డిసిప్లిన్ ఉండొచ్చు అని ఆ పుస్తకం చదివిన తర్వాతనే అర్థమైంది
ఓకే అంటే సినిమాలు అలాంటివి కూడా ఏమన్నా చూస్తారా
ఆ సినిమాలు కూడా ఇస్తాం మళ్ళీ ఆ బుక్ లో ఒకటి ఏందంటే ఒకటి ఉంటది ఒక లైన్ స్వామి వివేకానంద ఒక ప్లేస్ క వెళ్ళినప్పుడు ఆయన క అనిపిస్తుంది అదే ఈ ప్లేస్ కి నేను ఇంతకు ముందే ఎప్పుడు వచ్చాను అని నాకు అనిపిస్తున్నట్టు మేబి ఆయన గత జన్మలో వచ్చిండు ఎప్పుడు వచ్చాండు లేకపోతే తెలియదు కాగానీ ఆయనకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు
అలా అనిపిస్తే ఏమైంది
ఆ అట్లా అనిపిస్తాయి అంటే నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తంది ఏదైనా కొత్త ప్లేస్ కి ఏదైనా వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కి నేను ఆల్డు వచ్చాను ఇక్కడ ఇలా ఇలా జరిగింది అని అన్న గుర్తొచ్చినట్టు అనిపిస్తుది మీకెప్పుడైనా అట్లా జరిగిందా మరి
ఆ అంటే ఒక ప్లేస్ అని కాదు నార్మల్ గా ఏదైనా ఒక మాట కాని ఏదైనా ఒక సందర్భంలో అరే ఇది ఆల్రెడీ ఎప్పుడో జరిగింది అన్నట్టుగా అట్లా అనిపించింది ప్లేస్ అట్లా అయితే అే ఎప్పుడు అనిపించలేదు
నాకైతే అట్లా ఏదో ఒకసారి అనిపించింది ఒక ప్లేస్ క వెళ్తే అది యాక్చువల్గా నేను తెళ్లలేదు ఆ ప్లేస్ చూడలేదు బట్ అయిన కూడా నేను అక్కడికి వెళ్ళిన చూసినా ఆలడ ఒకసారి అని అనిపించేది సో నాకు అప్పుడు స్వామి వివేకానంద గారి చెప్పిన మాటలు గుర్తొచ్చేటి అన్నట్టు
అంటే ఆ ప్లేస్ వల్ల అంటే మీకు ఏదైనా మేబి గుర్ గుతుండి గుర్తొచ్చి అట్లా అవ్వడం వల్ల అలా అనిపించిండచ్చు కానీ సినిమాలు చూస్తారా అయితే మీరు
ఆ సినిమాలు కూడా చూస్తానండి ఎలాగూ ఖాళీగానే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా చూ స్తాను సినిమాలు మరి మీరు చూస్తారా
ఆ చూస్తాను సినిమాలు ఈ అంటే నార్మల్ గా ఫ్యామిలీకి సంబంధించి వచ్చినాయి కానీ ఈ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిే అలాంటి సినిమాలుంటే ఎక్కువ ఇష్టం నా కా
అవునవును నా కూడా కుటుంబ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఆబ్వియస్ గా అందరు చెపి నచ్చుతాయి మళ్ళా ఇలాంటివి నచ్చుతాయి అంటే ఈ దయ్యాల సినిమాలు ఇలాంటివి ఉంటవ్ కదా అలాంటివి చూడ్డం అంటే చాలా ఇష్టం. భయపడ్తాను చూసేప్పుడు చూస్ స్తూ భయపడుతూ గుడా చూస్తానన్నమాట.
ఆహా అంటే దయ్యాల సినిమాలు భయపడుకుంట గుడా చూసి మళ్ళీ నైట్ అంతా అవన్నీ గుర్తు తెచ్ చ్చుకోడం అదంత అవసరం అంటారా మీరు చెప్పండి.
ఆ అవసరం అంటే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలె గదా ఖాళీగుంటే బోర్ కొడుతది అని అ అందుకోసమే ఏదోటి చూస్తా ఇగ
ఆ అంటే ఈ రీసెంట్గా ఏమైన్న దయ్యాల్ సినిమాల్ చూస్
ఆ లేదండి ఇప్పుడు కొత్త కొత్తగా అంటే ఏం చూడ్లేదు ఇప్పుడు మొత్తం ఇగ సోషల్ మీడియా ఇది ఇంస్టాగ్రామ్ అని యూట్యూబ్ అని ఇవన్నీ అయిపోయినై గదా రీల్ చూస్తేనే టైమే గడిచిపోతుంది. ఎట్లా అయిపోతుందో అర్ధం అవ్వట్ల మీరు వాడతారా మరి
ఆ అంటే నేను రీసెంట్గా అన్ టే అప్పట్లో ఎప్పుడో మా ఫ్రెండ్ ఎవరో చెప్తే ఒక సినిమా చూస్ సాను దయ్యాల సినిమా అది మాత్రం అసలు మామూలుగా లేదండి వే అంటే భయం వేసింది నాకు ఇంట్లో టీవీలో పెట్టుకోన్ చూస్తుంటే ఇంట్లో నుంచి బయటకి పరిగెత్తాన్ నేనైతే
అవునా ఏం సినిమా అది నాకు గుడా చెప్తే నేను కూడా చూస్తాను కదా
మా అక్క చెప్పారు అది ఏంటి గృహము అనుకుంట ఏదో ఉందంట. అప్పట్లెప్పుడో చూశాను.
అహ గృహం సినిమా టీవీలో వచ్చిందా?
ఆ టీవీలోనో మరి ఫోన్లోనో మా అక్కే పెట్టారు ఎందులో పెట్టారో నాక్ కంత గుర్తులేదు చూశాను. అది చూసినప్పుడు అనిపిచ్చింది భయం ఏసింది అసలు ఇది గదా అంటే దయ్యాల సినిమా అన్నట్టు అనిపిచ్చింది.
ఆ సిన్మా నేన్ చూసి సంవత్సరాల్ గడిచిపోతుంది గని అందులో ఒక సీన్ మాత్రం నాక్ ఇప్పటిక్ గుర్ ర్తుంటది.
ఏంటంద ఆ సీన్ అంతగ గుర్తుండిపోయేలాగా చేసింది
ఆ అంటే తనెల్లి రెస్ట్ రూమ్ వాడుకున్నప్పుడు వెళ్ళి కూర్చుంటడు కదా సీటింగ్ పైన
ఆ ఆ సినా
ఆ సీటింగ్ తర్వాత యాక్చువల్గా తను తర్వాత రియలైజ్ అయితడు తను కూర్చుంది సీట్ పైన కాదు గోస్
ఆ అవునండి. అప్పుడై తే అసలు ఆ ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మామూల్గా ఇయ్యడు కదా
ఆ అంటే అసలు ఈ ఇమాజిన్ చేస్కుంటున్న సిచ్యువేషన్ మనం ఏదో ఒక అది నార్మల్ థింగ్ అనుకొని వాడితే ఆ వాడే వస్తువే దయ్యమన్ తెలి నప్పుడు
చాలా భయమేస్త అసల్ నార్మల్గా దయ్యాల సినిమాల్ చూడ్డం అంటేనే భయం అందులో ఈ సినిమా అంటే ఇంకా భయమేసింది.
ఆ అయితే నాకిప్పట్ గుడా నేనెప్పుడైనా రెస్ట్ రూమ్ వాడుకున్నప్పుడు సీటింగ్ యూజ్ చేసినప్పుడు నాకు ప్రతిసారి అదే సీన్ గుర్తొస్తది.
భయమేస్తదా అప్పుడు అయ్యో ఏడున్న నేన్ చూస్కుంటరా ఏంది
ఆ అవును భయమేస్తది కొంచం గనీ ఇగ అవన్నీ సినిమాలో కాబట్టి అంతగా భయపడన్ బట్ గుర్తొస్తయి ప్రతిసారి ఆ సీన్ అయితే కంపల్సరీ గుర్తొస్తద్ అన్నట్టు.
అంటే చిన్నప్పుడైతే వేరే దయ అంటే అది దయ్యాల సినిమా కాదు అయినా గుడా సినిమా చూసినప్పుడైతే ఫుల్గా భయమేసింది.
మ్ ఏది అరుంధ సిన్మానే గదా
ఆ అదంతతి సినిమా అందులో వాళ్ళు పాలుగలిపేటప్పుడు వస్తది ఒక సీన్
ఆ అవును అరందజ సినిమా ోజ్ భయపడ్
నాకని అప్పుడు మాత్రం చూసినప్పుడు ఫుల్ భయమేసింద ఇప్పుడు మాత్రం అది చూస్తే నవ్వుకుంటాను
ఆ నవకుంటారా నేని
ఆ సినిమా అయినా ఇంకా కాంచన సినిమా అని దయ్యాల సినిమా అని తీస్తారు కదా కాంచనా
ఆ అవును అది కూడా చాలా భయంకరంగా ఉంటది అప్పుడు అద ఒక సెన్సేషన్ లెక్క కదా
మ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ చూసినప్పుడు భయం అనిపించింది కాంచిన సినిమా అయితే కానీ ఇప్పుడు మాత్రే ఇగ అంతగా భయం ఉండదు నాకు
ఆ అంటే మనకు స్టోరీ తెలుస లాస్ట్ లో ఎండింగ్ ఇద అంతా ఎందుకు జరుగుతుది అని ఒక ఎమోషనల్ సీన్ ఉంటది కాబట్టి దాని వల్ల ఇప్పుడు అంతగా భయం అయ్యేద అనుకుంటాం
ఆ ఆల్రెడీ మొత్తం స్టోరీ అంత తెలుసు కాబట్టి ఆన్ ఇగ అంత భయం ఉండదు మళ్ళీ ఇంకా ఈ పోలీసు వాళ్ళే అవి కూడా బాగుంటాయి కదా మీరు అవి చూడరా
ఆ అంటే ఒకప్పుడు టీవీ లో వచ్చేదండి నైట్ పదింటికి అదేమో ప్రోగ్రామ్ మదమో సీరియల్ ఉంటుండే సిఐ డి సంథంగ్ ఏదో ఉంటుండే
స్తేవాళ
ఆ అది కంపల్సరీ మిస్ అవ్వకుండా నైట్ పదైనా సరే చూసేదాన్ని సలలా మస్న్ పోయి వచ్చేతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అవును ఇలాగా ఆలోచించాలి పాయింట్ లో కదా ఆలోచించాలని అనిపిస్తది
ఆ నిజమే అండి నేను కూడా అప్పుడప్పుడు చూసేదాన్ని కాకపోతే అ నైటు టైం లో అప్పుడప్పుడైతే భయం వేసేది వాళ్ు అంటే వేరే వేరే ప్లేసెస్ లో పోయ ఒకేవాళ్ళు కదా అవి చూసినప్పుడు భయం వేసేది
ఆ అంటే ఇగ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అవ అంటేనే ఎక్కువ అట్లాంటివి చూపిస్తారు కదా చనిపోవడం ఇన్వెస్టిగేట్ చేయడం కానీ అప్పుడు అంతా వాటి గురించి ఏం తెలవకపోయినా కూడా డా ఎందుకొ అది చూడాలంటే మస్తు ఇంట్రెస్ట్ అనిపించేది ఇప్పుడు ఇలా చేస్తారు దీన్ని వీళ్ళు ఎట్లా దీనికి కనుక్కుంటారు పరిష్కారం అని మంచి అనిపించేది
హ అంటే అలా ఆలోచించడం ఇంతలా ఆలోచించాలా అన్నట్టుగా ర అనిపించేది అవి చూసినప్పుడు అదే మనం కూడా ఇన్ని విధాలుగా ఆలోచించచ్చా మనం అయితే అసలు గుర్రే పెట్టాం కదా అన్నట్టు
ఆ నిజమే నాకు కూడా అద అనిపిస్తయి మనమ అయితే అదే విషయాన్ని ఇట్లా సింపుల్ గా చూస్తాం అక్కడ మనం ఒక్కొ కలు కూడా కనిపెట్టలేకపోతాం అదే వాళ్ళ అయితే మాత్రం ఎన్ని ్లూస్ కనిపెడతారు ఒక చిన్న తింగ నుంని ఆశ్చర్యంగా కనిపిస్తుంది
అవును అంటే వాళ్ళు ఎతికే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటది మనం నార్మల్ గా ఆలోచించేదాన్ని వాళ్ళ ంగిల్ ఇంకా డిఫరెంట్ ఆలోచించడం ఆలోచన విధనా అవన్నీ బావుంటాయి అవి చూసినప్పుడు అనిపిస్తది మనం ఎందు ఇట్లా ఆలోచించలేము అన్నట్టుగా
ఆ అంటే వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా ఏమన్నా శిక్ష న తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నా
జాబ్ చేసే కంటే ముందు అంటే అందులో జాయిన్ అయ్యేకన్న ముందు ఇస్తారేమో శిక్షణ ఆ లేదంటే వాళ్ళకైనా అంతేలా ఆలోచించేది ఎక్కడొస్తది
ఉమ్ అంతే కదండి దేనికైనా శిక్షణ పొందిన తర్వాతనే మనం దాంతో పట్టు సాధించగలుగుతాం సో వాళ్ళు కూడా తీసుకున్న తర్వాతే అంత బాగా ఆలోచించగలుగుతారని నేను అనుకుంటా
ఉమ్ ఆ అయ్యుండొచ్చు లేకుంటే నార్మల్గా వేరే వాళ్ళయితే దాన్ని చాలా సిం సింపుల్గా ఇంతే కద అల్ ఏముంది ఏం లేదు అన్నట్టుగా చూసి వదిలేస్తారు.
ఉమ్ అంతే కదా మరి ఇంకా ఇట్లా పాటాలు వినడం అట్లాంటిం ఏమన్నా చేస్తారా
పాటలు అని అంటే నార్మల్గా ఇంట్లో అప్పుడప్పుడు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పెట్టుకొని పనులు చేసుకుంటా
మంచలవాటలండి పని పాటలు పెట్టుకొని పని చేస్తే పని చేసినట్టు ఉండదు అలసిన ఇడ ఉండది అదా హలో
అదే అం అను మాట్లాడజుకి
ఆ చాలా మాట్లాడుకున్నాం ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకున్నాం ఒకరి అనుభవాలు ఒకరం పంచుకున్నాం కదా సంతోషంగా అనిపించింది
సరే అండి అయితే మరి ఉంటాను.
ఓకే అండి బాయ్
అ